త
హాయి
ఇంతసేపు ఏం చేస్తాంది
ఏం చేయలే బట్టలుంటే బట్టలు మాడతేసి మా అమ్మ కాల్ చేసింటే అమ్మతో మాట్లాడుతుంట
ఇయ్య వా లేదా ఇంగా
లేదు బనాన్న తిన్నా మా ఫ్రెండ్ కిందికి వెళ్ళింటే వందర కుంతన్నారే ఇచ్చారంట
ఓహో
అది తిన్నా ఇంగ మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా
నిండి పోయిందా కడుపు
లేదు ఆకలేస్తుంది బట్ ఉప్మా తిన బుద్ధికాలే ఇంగ ఎట్లోనో మధ్యహనం కాదా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే
ట్వెల్వ్ థర్టీ కి పెడతారా
పెట్టింటారు ఇప్పుడు కూడా
మళ్ళ పోయి సొందరగా తినచ్చు కదా
తింటే వన్ ఓ క్లాక్కి మళ్ళీ ఇప్పుడు తింటే మళ్ళీ త్రీ త్రీ త్రీథర్టీ హ త్రీ థర్టీ ఫోర్ కంతా ఆలేస్తంది నువ్వు ఏం చేస్తున్నావ్ తిన్నావా
ఉమ్ పొద్దున తిన్నా గదా
ఉమ్ పిల్లలు
చిన్న బాబడుకుంది పెద్ద బాబ ఆడుకుంటంది
ఇంకేంటి విశేషాలు ఫ్రెండ్స్క్ కాల్ చేస్తారా
ఎవ్వర్ చేయరబ్బా ఆ పాప ఎప్పుడన్నా ఆబబ్ చేస్తాదంతే
మీ డిప్లొమా ఫ్రెండ్ చేస్తదా
డిప్లొమా ఫ్రెండు చేసిందింది
ఉమ్ ఏేం చేస్తుందంట అ అమ్మాయి
ఏం చేస్తలేద్ చదువుకుంటుంది వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయంట వాలాక్ కొంచెం లేట్గా అయిపోయాయి జూన్ ట్వంటీస్ సెకండ్ అట్లా అంట
ఉహ్మ్
వాళ్ళ కాలేజ్ దగ్గరికి రమ్మని చెబ్తుంది
ఉమ్ అవును ఎప్ ఈ ఇంటి దగ్గరే ఉన్నారు కదా వెళ్ళేసి రావచ్చు కదా
ఇప్పుడు కాద్ ఇప్పుడ ఆ పిల్ల ఆ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇట్లనే పోతాది ఇట్లనే వస్తావ్ గదా రానె రావు రావచ్చు గదా నాకస్సల్ ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఎ దొరకలేదస్సలు
ఆ
అ ఎవరు మాట్లాడరు నేను ఎవరితో మాట్లాడాను నువ్వైనా రావచ్చు గదా నువ్వు గుడా రావు నువ్వు గుడా మాట్లాడవు సరిగ్గా ంట ఇంగ నెనేంచేయల్లా వాళ్ళు వాళ్ళ కాలేజ్ గుడా వీళ్ళ కాలేజ్ దగ్గరే కదా వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేయారంట మాట్ ట్లాడారంట వాళ్ళ కాలేజ్ దగ్గర వరక్ ఎక్కువ వచ్చినా గుడా అంటే దగ్గరకి ఇంగా బయట ఉన్నప్పుడు ఆ పిల్లక్ కాల్ చేస్తే వెళ్ళి మాట్లాడుతాది గదా అట్లా గుడా చెయ్యారంట మా కాలేజ్ దగ్గరక్ వచ్చినా గుడా మాట్లాడరు చెయరు ఫోన్ కూడా చెయరు చేస్తే నేను వెళ్తా కదా అనింది సరే సరే వ సరే సరే లే వదిలై ఇంగ వాళ్ళ గురించి తెలిసిందే కదా వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారూ బాగుంటారింగా సరే ఎప్పుడన్న వస్తాలే అని చెప్పిన
వాళ్ళ బ్రదర్కి కూడా బాగా వచ్చాయి కదా మార్క్స్
ఆ బాగోచ్చినాయ్
టెన్త్లో అప్పుడు కూడా బాగా వచ్చాయినుకుంటా ఆ అబ్బాయికి
బాగొచ్చాయ్
ఆ వాళ్ళ బ్రదర్ బాగా చెవుతాడు వాళ్ళ చెల్లెందుకు చదువో అర్థం కాదు నాకు
అవును ఆ పిల్ల ఇంట్లోనే ఉంది
ఊ
ఊ
ఇంకా మీ ఊర్లో ఎవరి ఫ్రెండ్స్ లేరా నీకు
మా ఊర్లో నా తెలుసు కదా ఒక పాప ఉంది పెళ్ళయింది ఈ పాప పుట్టింది అని చెప్పింటానే మా ఇంటి యనకాల
గుర్తుంది బట్ అడుగుతున్న ఇక్కడ మాట్లాడానికి టాపిక్ అన్నా వస్తది కదా అని
ఆ పిల్ ఆ పిల్లుంది ఆ ఓకే ఆ ఇంగ ఆపాప మల్లి ప్రెగ్నెంట్
మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే ఇంతకు ముందర ఆల్రెడీ ఒక పాప ఉండేనా
ఆ ముందు పాప ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఇంక వాళ్ళ హాస్పిటల్ పోయినారు నిన్న అంతా మా ఇంట్లోనే ఉండే
ఉహు
ఇంగోక ఫ్రెండ్ ఇంకా రాలేదు డిగ్రీ ఆ పిల్ల వాళ్ళక ఎందుకు ఇంగా అయిపోలేదంట ఇంకా కాలేజ్ లోనే ఉన్న పిల్ల ఆ
ఓకే ఫైనల్ ఇయర్ కి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు మేమం నక్కడే చెప్పస్తున్నారేమో ఇంటర్న్షిప్ లో ప్రాజెక్ట్ లు ఇస్తారు అన్ అనుకుంటా అందుకే మని అక్కడే పెట్టి చేస్తున్నారేమో
అంటే ఈ లాస్ట్ ఈ సిక్స్ మంత్స్ అంతా ఇంటర్న్షిప్ కదా ఇంగా జరిపిస్ ఆరా
ఎమో ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క లాగా ఉంటది కదా చెప్పలేం మనం
ఊ అంటే అప్పుడు వైషు వాళ్ళు అసలు ఆ సిక్స్ మంత్స్ లేరు కదా వాళ్ళు
ఆహు
ఆ
వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కొంపతో వాళ్ళలో ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది బెంగళూరు లోనే ఆమె ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఒకటి దగ్గరే చేసిస్తారంట బట్ డిఫరెంట్ రోల్స్ అంట ఆ ఐటినే ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చేసి పుట్టపర్తీ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసి ఎంసిఏ నో ఎంబిఏ ఏదో చేస్తుంది
ఆ
బాగొచ్చాయి వాళ్ళకి జాబ్స్ డిగ్రీ చేసి కూడా
కదా ఏం జాబ్ చేస్తున్నారు
ఏదో సఫూర్ ఆ వద్దరం దగ్గరే అంట రోల్స్ అయితే చెతారు సేమ్ కమ్ డిఫరెంట్ రోల్స్ బట్ టోస్ ఐ ఐటి కిందకి వస్తాయ్ ఆ రోల్స్ రెండు కూడా అడిగే ఏమన్నా వ్యాకెన్సీ ఉందంటే ఇప్పుడు లేదు అని చెప్తుండే చూడాలి మరి
హ
అందర్కి వస్తాయ్ నకు మాత్రం రావు ఎందుకు రావో అర్ధంకాదు
అంతే ఏం చేస్తాం ఏమో అన్న అడిగాడు ఇక్కడ నేను మర్చిపోతున్నా ఈ రోజన్న అడుగుతాను ఏమై ఏం చెప్పినారు అని ఆ ఇంగా ఏనా మానేస్తానంటున్నాడు
ఓకే ఎందుకంట
ఈ ఏం సాలరీలు పెంచట్లేదు వేరే కంపెనీ అన్నా మారలా వేరే కంపెనీకి ఏదో చనా చనా అడుగుతున్నారు జావా స్క్రిప్ట్ నోడ్ ంటావని మాక్ రావు ఆటికి నే తేచ్చకుంటున్నాడు అయిన చాల కష్టం ఉంది నాకు చెప్పేది నేర్చుకో నేర్చుకో నేర్చుకో కానీ మనం కాాలిగా ఉన్న నేర్చుకోంకదా
నేను అదే కాద నీకుచెప్పుండేది ఏదో వచ్చ నేర్చుకొ ఇప్పట్నుంచి అని
కానీ కళేజీలో ఉన్నప్పుడు మనకు అసలు చదవ బుద్ధి అయితుంద
హ చదాబుద్ధి కాదు చదాబుద్ధి ది కాదు మళ్ళీ అయిపోయిన తర్వాత అయో చదువు అయినా బొండేది ఏదో కేేచుపోయినా బాగుంది అనిపిస్తుంది
అదైతే నిజమే ఆ మా ఇంట్లో అంతండదుచ్చి అంతండదులే ఎమో సిక్స్ మంత్స్ నాక్ ట్రైనింగు సంవత్సరం అంటుంటా లేదా ఆరు నెలలే ఉండేది ఇంక అంటుంటే ఇంక నేను ఏం చేసేది చెప్పు
అంతంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఎం ఉద్దరించాల
హ్మ్ ఏందే ఏంది వా ఆ అబ్బీ అడుగుతున్నాడంట ఏం నాకు పెళ్లి చేయ్వా అని
పిల్లలు ఎవరు లేరంటమా
ఎవరొ చూసచ్చగగుడు పోయినారంట ఎవర్నో చూసి చ్చవంటే అది మా నాన్నకి ఎవరో చేపీన్నారంట మా నాన్న మా అన్నని అడిగిండు మొన్నా ఎన్నెల మొన్న నైట్ అడిగితే మీ అత్తమ ఏమో చాలా మోజుగా ఉన్నారు పెళ్లిచేసేకి అని వాడు అడుగుతున్నాడు పెళ్ళి చేయరా అని అందరు వన్నె చేయాల అనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నా ఏమోలే అవున్నీ ఇంకా నాకు తెలియదు ఒకవేళ అట్ట చేసుకుంటే నాకేం మంచిది ఇంగా
నాకు టైం దొరుకుతది అప్పుడు
ఆ అదే కదా ఎంలే ఎవరన్నా అడిగితే ఇంకా సంవత్సరం ఉంది అంటే సంవత్సరంమే ఇంక ఆరు నెల్లే అంటదేం చెప్పలా
అప్పుడు కోపం వస్తుంది నాకు ఏం వీళ్ళు ఉండలేకున్నారే అనిప్పేచి
నిం ఇంకా స్టార్టింగ్లో ఇంటికి వచ్చినప్పుడైతే హాలిడే స్టార్టింగ్ ఇంకా ఫుల్ కోపం అసలు ఓ అంటే పెళ్లి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కదా
అంటే ఇంకా ఏజ్ ఒస్తే చేస్ కోవాల్సింది ఇరవై ఏండ్లు ఇరవై ఒకటి వస్తే ఇంక పెళ్లి చేేసుకోలే అట్లనే అయి మనకి ఎప్పుడర్థం అవుతుందో ఏమోసామి
అదేదే దా అస్సలు ఇప్పుడు బాగుంటారు బా ఇప్పుడు ఏంది నేను ఎప్ప పెళ్ల చేసుకుంటే ఇంకంతే బాగుపడిపోతానా
పెళ్లి ఇరవై ఏండ్లకి ఇరవై ఐదు ఏండ్లకి చేసుకోవాలనే కదా ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు చేసుకోవాల
అ
వీళ్ళకి అర్థం కాదే ఊళ్ళో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడప్పుడు బాధ్యతతో తీర్చుకుందామా అని చూస్తారు తప్పించి వాళ్ళకేమి ఇష్టమని ఎం చేయరు గుర్తించారు
ఇంట్లో ఇంకా అయితే మా సిచ్యువేషన్ అదే కదా
అ
నాకే తెల్సి ఇంకా ఏమిండదు కదా ఇంకా
న్న అయిపోతాయి మీ అయ్యే ట్లన్నా ఉండొచ్చు ఇంగ అట్లా
ఆ ఇప్పుడే ఇ చానా జరుగుతుంది ఏమంటే నాన్న అట్లే చాలా ఓపిక్గా ఉన్నాడు
అంత అప్పుడు ఇంట్లోవాళ్లు అన్నదమ్ముళ్ళ వదన్లు ఆడపడుచులుట్టే అట్లానే ఉంటుంద అన్నమాట విల్కి ఒక ఇద్దరు కోడళ్ళొక్క దగ్గర ఉంటే అట్లానే ఉంటదన్నమాట ఇంకా
అసలు ఇద్దరు లేకపోయినా ఒక్కరున్నా తలకాయ నొప్పి చిన్న బాబాయితే ఎందో తలకై నొప్పి అయిపోతాంధశాల వాళ్ళ ఉన్నా అన్నాకి
సరేలేండి మలీష
ఆ సరే అండి
బాయ్